హలో అన్న ఆ అన్న బారావున్నారా మీరు
బాగానే ఉన్నాను బ్రో
ఏం చేస్తురు ఏంటి ఆ ఇప్పుడే జస్ట్ అ ఐతే ఎటుపోదాం ఇవాళ కొంచెం హాలిడే ఉంది సార్ వాళ్ళు ఉండరు హాస్పిటల్ ఎటుపోదాంని చూస్తన్నా మూవీస్ కి వెళ్దామని ప్లాన్ చేస్తాన
మూవీస్ వెళ్లాల్సిందే ఇవాళ ఖాళీ ఉంటే మూవీస్ కి వెళ్లాల్సిందేనా
కులికి వెళ్తున్న రోజు దొరకదుగా రెడ్డీస్ కి
ఉహు హు
మామూలుగా మావోళ్ళంతా విజిట్ కు పోయినారు సార్
ఎక్కడ
చుట్టుపక్కలే బి ఆర్ బి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కి
రివ్యూస్ కి పోయారా
నాకు లీవ్ ఉంది నేను రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేశా
హు
మన శంకర వరప్రసాద్ బాగుందట గా
బానే ఉంది ఉ ఉ మరి మూవీ పోతే కంపల్సరీగా బి బిర్యానీ ఉండాల్సిందేగా మరి
ఆ ఉండాల్సిందేగా
బిర్యానీి ప్యాక్ చేసుకునే ఎళ్ల వచ్చస్ మూవీ చూసాకా తిందాం
పోయి వచ్చినాకే తింటాను అన్న మాక్సిమం ఇకు ఆల్రెడీ టైం అందిగా లంచ్ టైం అయితదిగా తిన్నకనే పోవాలని చప్తన్నాను ఎందుకంటే వన్ థర్టీ అది అన్న
ఉ ఉ
పోయి మంచిగా బిర్యానీ తీసుకొని
నేనైతే మరిగా చికెన్ మటన్ తినను లే నేనైతే ఓన్లీ
నేను కూడా అంతే నవు నాన్ వెజ్ దినో అన్న ఓన్లీ వెజిటేరియన్ నేను ఓన్లీ వెజటేరియన్ ఫాన్స్సు చికెన్ మటన్ కాదు ఓన్లీ వెజిటేరియన్ జస్ట్ బిర్యానీ అవునా నేను బిర్యానీ తింటాలే కానీ ఇలా ఇలాంటి టప్పు ప్రిపేర్ చేస్తా మామ లు టైంలో మంచి పోంది ఆ వెజ్ బిర్యానీ బిర్యానీ తింటా అసలు ఎగ్ కూడా తినను
కంప్లీట్గా నాన్ వెజ్ లేదా అంటన్నా
ఆ కంప్లీట్ గా నాన్ వెజ్ లేదు ఓన్లీ ఎగ్ కూడా తినను ఈవెందో ఎగ్ కూడా
ఉ
అనేది సినిమాకు బోధామని చూస్తున్నా ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మా బయ్యారంం దగ్గరన నాది ఏది మనశంకర్ వరప్రసాద్ భీమ్స్ అని
ని విన్నాను పేరు విన్నానండి
బయారంం దగ్గర బాల్య తం అని ఉంటది
ఉ ఉ
పాాల్యా తణ దగ్గర లావుగ కష్టపడ్డాడు ఇరవై సంవత్సరాల నుంచి చాలా కష్టపడి స్టేజ స్టేజ్కి వచ్చాడు ఫస్ట్ మన రవితేాజ సినిమా ఉంది కదా బెంగాల్ టైగర్
ఉ ఉ
ఫస్ట్ ఆ మూవీ అది అనమాట రవితేజ కీ చాలా దగ్గరంటా మనోడు అయితే మూవీస్ లో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అనేసి బాగా తిరుగుతా అంటే రవితేజా దగ్గరి వచ్చి ఆ ఛాన్స్ వచ్చయితే బెంగాల్ టైగర్ అది ఫ్లాప్ అయింది కన్న సరే ఫ్లాప్ అయిన గాని ఆ ఆయనకు అంటే ఆయన మీదుకు వల్ల కాదులే కాని సినిమా స్టోరీ వల్ల అయ్యింది అనుకో కాకపోతే ఆయన కొంచెం పర్లేదు మూవీస్ సాంగ్స్ బానే ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ నేను నేనే ఛాన్స్ ఇస్తా అనే మళ్ళీ ఇంకేదో
ప్రభాస్ కూడాడా ఇ కొత్త మూవి అది రిలీజ్ యితే నంటనార మ లో ఏదో ఆది పురుష రిలేటెడ్ గా ఏదో రామాయణం లాగా
రామాయణం ఆ హాలీవుడ్ రేంజ్ లో రామాయణం రామాయణ ఇదివరు తీవపోతార హాలలివుడ్ డైరక్టర్ అది ఇక్కడ ఆయన కూడా కాదు మన్న ఇది ఇది తెలుగు ఈరో పెడు చతున్నారు డైరెక్టర్ ఆలివుడ్ డైరెక్టర్ ఆవుడ్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆన్లో
తెలుగుల్లోఎవరు హీరో మరి ఎవరు
ప్రభాస ప్రభాసనే
రామాయణ లో ఆది పురుషు అట్లా ఇండియను దానికి సంబంధించి ఆది పరుషంత ఏం రివ్యూస్ రాలేదనిపించింది
ఆ పాన్ ఇండియా లెవెల్ వచ్చిందే నీ కొంచెం అది గెడిచి పట్టింది
ఏం దేని వాళ్ళు అంటారు ఆది పురుషు
అద స్టోరీనా మరి ఏన్నద కాని బాగా హైప్ ఇచ్చారులే ని గా దాంట్లో స్టప్ లే డా అయిపోయింది అనిపించింది మొన్న ఇప్పుడు రామాయణ్ మూవీ కూడా ఇతను మన ఆర్ రేమనా వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు కాని ఏఆర్ రమన్ మనే మధ్యలా లొల్లి చేసిండిగా ఐదు అదే క అంటే మతాన్ని చూసి మ్యజిక్ డైరెక్టర్ని తొప్పుస్తున్నారు అనే ఒక కామెంట్ చేసింది కదా మ నా మధ్యలో
ఇవరు ఏఆర్ రహమానా ఏ ఆర్ రెహమాన్ గూడా ఒకా క్రిష్ట్ ఆయనా ఆయనా
ముస్లిం ఆ తమిళనాడు తమిళనాడు గానీ ముస్లిం గదా ఆయన. ఆ అయిప్ తే ప్చ్ ఇట్లా రిలీజ్ విజన్ వారిగా చూస్తున్నారు అనేదీ ఏదో ఒకా హాట్ టాపికు కమెంట్ చేసిండు. కొన్ని హాట్ హాట్ కమెంట్ చేశిండు ఆయనా, ఇండస్ట్రీ మీద.
అవునవును ఆయనా నచ్చన ఆయన గూడా హిందవునో సంథింగ్ క్రిస్టియనో
ఎహే కాద్ కాదు ఆయన ముస్లిం.
అహా రెహ్మాన్ పేరు ఆయన కన్వెర్ట్ అయిండు. పో
ఆ కన్వర్ట్ అయిండు గానీ
థాంక్స్. రియల్ ఆయన రియల్ గా ఆయనా బై బర్త్ ఉం ముస్లిం గాదు ఆయనా. కాదు కాదు. లేదు లేదు రెహమానా వాళ్ళా సిస్టర్ కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ సు సంబంధించీ చిన్న దర్గాక్పోతే. ఇక్కడా మొక్కున్నడూ ఆయన బ్యాక్గ్రౌండూ. బేసిక్గా ఆయన ఒక హిందూ. హిందూ సం స్లిం గాని క్రిస్టియన్ అనుకుంటా.
ఆ తర్వాతకి ఇల్ల కన్వర్ట్ అయిండా.
హ్మ
అయితే మొన్నీ ఈ మధ్యలో ఏం జ ఆ ఆనమ్కంతోనే అలా పేరు పెట్కున్నార్ రా
ఊఊ
అయితే మొన్నీ ఈ మధ్యలో అయినా, మూవీస్ రావట్లే గా ఆయనికి ఈ మధ్యలా.
హ్మ్
అయితే ఈ కామెంట్ ఆ రిలీజియన్ వారిగా గూడా అట్ల చేస్తున్నరూ ఇన్ వేస్ట్ ఫిల్లో అనేసి కామెంట్ చేశిండు.
ఉమ్
అయితే అయితే మొన్నా అది ఛావా సినిమా వచ్చింది చూశారా మీరు. హిందువులక్ సంబంధించింది, శివాజీ వాళ్ళ అబ్బాయి ఆ ఛావా మూవీకి మరీ హిందువుల సంబంధించిన మూవీకీ, ఆయనకే ఒక ఛాన్స్ ఇచ్చిందీ. ఛావా ఎంత సక్స్ సక్సెస్ అయ్యిందీ.
డౌను
ఛావా మూవీ మస్తు సక్సెస్ అయింది అసలు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. హిందూ మూవీ. హిందూ కల్చర్ సంబంధించిన ఒక్ ఒక మూవీ ఒక రాజు ఆయన ప్రభుత్వం గురించి ఎంత ఫైట్ చేసింది వాళ్ళ అబ్బాయి ఎ ఫైట్ చేసింది అనేది మూవీ సారాంశం అది చరిత్ర దానీ గురించి మరి ఈనక ఇచ్చారు క అలా అవకాశం క్యాస్ట్ రిలీజన్ ండ కదా అట్లా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని ఇచ్చారు కదా
హ్మ్
మళ్ళ రామ్ అమ్మాయన కూడా ఆయన్నే తీసుకుంటారు ఏదో అన్నట్టుగా ఉన్నది ఆ ఆ అంటే ఆ మధ్యలో కా జిల్లాలో ఈ కన్వర్షన్స్ ద్వారా ఆ అమ్మాయిల్ని చేస్తున్నారని కేరళ టూ స్టోరీ ఏమ ఐడియా లే కాని దానికి తను కొనసాగిచ అనుకుంటున్నా అంటే దానికి ఇంకా అప్డేటెడ్ గా ఇంకా ఎలాంటి ఇవి చేస్తున్నారు అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా లేతే మత ఏమంటానాన్ని ఆ మతంలోంచి మార్చుకోవడానికి ఎలాంటి పనులు చేస్తున్నారునే అంశం కళాంశం అనుకుంటారని అంత ముందు ఏంటంటే ఆ మన హిందువుల హిందూ లేకపోతే వేరే మత అంతస్తులను వాళ్ళకి కన్వర్ట్ చేసుకోవడానికి రకరకాల కారణాలు రకరకాల పనులు చేశారనమాట ఇండైరెక్ట్ డైరెక్ట్ కాకుడా అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం గాని లేపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఎట్నో ర ఏదో ఒక రకంగా అదరు రిలీజన్స్ ని ఆ రీ ఆ దాంట్లోకి మార్చుకున్నారు ఏది ముస్లిం దాంట్లోకి ఆ మతం లోకి ఆ కారణాలన్నిటిని తద్వారా మహిళలు ఎలా ఇలా హింసించబడుతున్నారు ఇబ్బంది పడుతున్నరు వాళ్ళకి జరిగే ఇబ్బందులు ఏం అనేది స్టోరీ వన్ లో చూపెట్టారు కేరళ స్టోరీ వన్ లో ఆ ఇప్పుడు కేరళ ఫైల్స్ టూ అనేది మళ్ళా అదే కాదామ్శేమో అని నేను అనుకుంటాన అది కూడా మంచిగనే ఉంది అ అంటే మాములుగా వాళ్ళు అది చూస్తరు కదా రివ్యూస్ ప్రివ్యూస్ చూస్తరు కదా సర్టిఫికెట్ ఇస్తది కదా సి సెన్సార్ బోర్డు అవన్నీ అయిపోయి రిలీజ్ సిద్ధంగుంది ఇప్పుడు అది ఆల్రెడీ అంటే అది బాగానే ఉంది అని అనుకుంటన్నా దాని మీద బానే ఉన్నాయి ఎక్స్పెక్టేషన్
మ్మ్
ఇలాంటివి కొంచెం ఎట్లుంటయంటే అన్నా అందరి దృష్టి అటువైపే ఉంటది మనకు తెలియదు కాని దాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటది ఆ సినిమా టైటిల్స్ అలా ఉంటాయి ఆ టైటిల్స్ అలా ఉంటాయనమాట అంటే ఏదో కొత్త స్టోరీ చెప్పబోతుండు డైరెక్టర్ అనేది మన మైండ్లో ముందుగాల్నే పుడు రివీల్ చేస్తరు ఆ రివిల్ చే రివీల్ చేయడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేస్తం వానినుంచి ఏం జరగబోతుంది అని ఆ కుతూహలంతోని ఖచ్చితంగా ప్రతి ఒక్
ప్రతి ఒక్కరు చూడాలనే ఒక ఇది ధోరణి ఉంటది
చేసిన ఆ ధోరణి ని పుట్ ట్టిస్తరు మన లోపల అదే జరుగుతంది అది ఆ పవన్ కళ్యాణ్ ని చూస్తాన ఇప్పుడు కూడా ఆ మన అంత ఎక్కువ చూడం వెంకటేష్ వి బాగా చూస్తాం మొన్న సంక్రాంతికి వస్తున్నాం చూసినం కదా మ్మ్ అదొక్కటి చూసిన నేను వెంకటేశ్ వి బాగా చూస్తం మనం చిరంజీవి ఫ్యామిలి ఫ్యామిలి ఫ్యామిలి ఫ్యామిలి ఫ్యామిలి హీరోగా కామెడి ఫ్యామిలి ప్లస్ సింపుల్ సిటీ
మ్మ్ మరి ఇప్పుడు మీకు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ నచ్చదా బా
ది అవి బానచ్చుతాయి కాకపోతే ఆల్ ఇన్ వన్ ఇవన్నీ కూడుకొని ఉన్నది ఈ ఇతనులో ఉంటది అట్లా అనిపిస్తయి ఫ్యామిలీ లాగా కామెడీ లాగా బ్రహ్మానందం ఎవరికి ఎట్లా
మ్మ్
టయి ఆల్ ఇన్ వన్ కాబ ట్టె కదా బ్రమ్మానందం తిరుగులేదు అందరికి నచ్ తయి కాపోతే బ్రహ్మానంద అనేదటి సునీల్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడి తెలుగు ఛానెల్ లో కూడ అతను సినిమాలల ఇప్పుడు
అవును మరి రఘుబాబు రఘుబాబు కామెడి అన్నారా
ఆ రఘుబాబు కూడ చేస్తడులే కామెడి ఆ అంత చేత్తరు మనకు జబర్దస్త్ కామెడీ షో ఉంది కా అన్న దాంట్లో రాజ్ చంద అది మన రాజ మళ్ళయిన వస్తాడు తెలుసా క తాగుబోతు రాజమ రాజమౌళి తాగోతు రాజమౌళి అని జబర్దస్త్ గా వస్తాడు
ఓకే ఆ
ఆయన ఇప్పుడు సినిమాలలో కూడా చేస్తున్నాడు మా మన దగ్గరే మా సీనియర్ ఆయన మూవీస్ లో కూడా చేస్తున్నాడు ఆ మోసిరావు కూడా చేస్తున్నాడు మా సీనియర్ మహబాజ్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుకున్నాడు మా సీనియరు మూవీస్ లో చాలా మూవీస్ లో చేస్తుంది ఆయన
హ
ఆ అట్లా అనమాట మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు బోలే ఉన్నాడు ఆ ఇండస్ట్రీలో చేస్తాడు సినీ ఇండస్ట్రీలో బూలి అని అది మన ఐడియా ఉండింటది మీకు ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తాడు
హ
బోలేస్ కావాలిని ఉంటాడు ఆయన కూడా ఇప్పుడు నెక్స్ట్ నాగార్జునతో ఒక మూవీ తీస్తున్నాడు
మరి ఇప్పుడు నాగార్జన మూవీస్ ఏమి ఇంట్రెస్ట్ ఉండది
ఆజ న ఎ నుూ వస్తావని ఆ ఏది మన్మదుడు మాసు
కామెడీ బాగుంటదా అయింది ఫైట్స్ బాగుంటాంద కామెడీ బాగుంటందా లేకపోతే రొమాంటిక్ మువీస్
రొమాంటిక్ నా రొమాంటక్ హీరో వృద్దా అని పోతాన్నా అదే ఒకసారి ఫోన్ చేద్దాం ఏడ అని నీక్ కాల్ జేష
ఓకే ఓకే బ్రో
ఓకే అన్న ఓకే ఓకే ఓకే అన్న సరే